బావున్నారా?
బాగున్న. మీరు బాగున్నారా?
ఆ
ఏ ఏ ఇప్పుడే లంచ్ చేసి కూర్చొని ఉన్నా మీ హలో
నేను ఇప్పుడే లంచ్ చేసాను టోన్
ఏం తిన్నారు?
మా ఇంట్లో డిీష్ కరీను రైస్ చేసన్నారు.
ఓహో మా ఇంట్లో కూడా సేమ్ రడిష్ కర్రీ రైస్ ఇంగ ఆమ్లెట్ వేసుకొనీ తింటిని
సీమ్ ఇన్ చాక్లేట్ మరి
ఇంకా ఈ మధ్యా ఇంకా ఈ మధ్య సోషల్ మీడియా యూజు చాలా ఎక్కువ అయిపోయింది కదా
అవును అంటే రూరల్ దేవులుప్ాం గురించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి ఈ మధ్య
అవునా
అనీ జ్ఞా
ఉ అసలు చనా అసలు యూసేజ్ చాలా ఎక్కువ అయిపోయింది
ఆ అందరు నిజమే అం ఆల్మోస్ట్ అందరు ఫోన్ లో బిజీ ఉంటారు
హ్మ్ అవును ఫస్ట్ మార్నింగ్ లేచి ఫస్ట్ ఫోన్ చెక్ చేస్తారు అందరూ
అంటే అందరు చెక్ చేస్థావుంటే దాంట్లో మనం కూడా ఉంటాం ఫస్ట్ మనం కూడా అదే కదా పని చేసే లేస్తని ఫోన్ చెక్ చేస్తాం మనం అంటే మనం కూడా
ఆ ఇంగ నైట్ పడుకునే ముందు కూడా సేమ్ ఫోన్ లాస్ట్ ఫోన్ చూసి పనుకుంటాం అంతే
అవును కానీ మనం స్కూ సోషల్ మీడియా వల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కదా అంటే అడ్వాంటేజస్ బా నేను చెప్పను కానీ సోషల్ మీడియా వల్ల చాన బెనిఫిట్స్ ఉన్నాయి అది సరిగ్గా యుటిలైజ్ చేస్ కోవాలి
మ్మ్ అవును ఫ్రెండ్స్తో ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు మనం కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలన్నా ఈజీగా షేర్ చేసుకోచ్చు అనమాట విత్
ఆ అంటే ఇప్పుడు మనం మనం కనెక్ట్ అయ్యాము కదా అలా ఫర్ ఎగ్జాంపుల్
అవును
మ్మ్ ఇప్పుడు మనం మనమే ఎగ్జాంపుల్ తీసుకుంటే లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎలా మాట్ ట్లాడుకుంటున్నామో అట్లా లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ తో కూడా టచ్ లో ఉండచ్ చ్చు
ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఫాస్ట్గా రిసీవ్ ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు అనమాట మనం
ఆ న్యూస్ అప్డేట్ స అన్ని ఇసంగ తెలుస్ యి ఏప్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేయడం ఐ మీన్ సోషల్ మీడియా మొఖం ఏద ఓపెన్ చేసినా కూడా మనకి న్యూస్ అనేది ఏదో ఒక రూపంగాల మేబి సో రీల్స్ ద్వారానో లేకుంటే షార్ట్స్ షార్ట్స్ ద్వారా నో ఎలాన ఒక ద్వారా మనకి మనం అప్డేట్ లో ఉంటాం దాని గురించి తెలుసుకుంటాం
మ్మ్ అవును ఇంకా లర్నింగ్ కూడా కొంచెం ఈజీ అవుతుందన్నమాట అంటే జాబ్ ఆపర్ ఆపర్చునిటీస్ వల్ల ఇంకా యూట్యూబ్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇవ్వడం వల్ల ఇట్లా కొంచెం మనకి యూజ్ ఈజీ అయిపోత్ తనన్నమాట
ఆ లర్నింగ్ అంటేనే ఇంకా యూట్యూబ్ వీడియోస్ అనమాట లైక్ టిటోరియస్ చాలా హెల్ప్ చేస్త యి మనము లైక్ ఇప్పుడు కాలేజెస్ లో టీచర్స్ చెప్పేవన్నీ ఎవరు వినట్లేదు ఆల్మోస్ట్ అందరు యూట్యూబ్ యూస్ చేసి దాంట్లో టీ అంటే వాళ్ళు బెటర్ గా టీచ్ చేస్తారు కదా అర్థం అయ్యేటట్లు విత్ ఎగ్జాంపుల్స్ మన కాలేజెస్ లో ఎట్లా అంటే జస్ట్ పీ. పీ. టి స్ పి. డి. ఎఫ్ స్ వేసేసి ఇది అది అనేసి ఏబిసిడి అనేసి అక్కడ ఏ ముంధో అది చదివేస్తారు అదే యూట్యూబ్ లో అయితే లైక్ వాళ్ళు పెన్న్ పాయింట్టు పాయింట్ ఎక్స్ప్లయిన్ చేస్ సారు
మ్మ్ అవును స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట మనం
మ్మ్ కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి దాన్ ట్లు కదా
హుమ్ అవును అడిక్షన్ అనేది అది పెద్ద ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అనమాట సోషల్ మీడియాలో సచ్ ఎస్ గేమింగ్ మొబైల్కి అడిక్ట్ అయిపోవడం ఇంకా పనుకునేటప్పుడు కళలో కూడా సేమ్ అవే థాట్స్ రావడం ఆవే కళలు రావడం ఇట్ల చాలా అడిక్షన్ ఉంది అనమాట
అవును అడిక్షన్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి లైక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ రేడియేషన్ వల్ల హెల్త్ పాడయియవ కాష్ చాలు మనం దాన్ని అడిక్ పట్ అయిపోయి ఇంకా నైట్ నైట్ కూడా త్వరగా పడు కోవడం లేదు లేట్ నైట్ ఏదన్నా చూస్తూ ఉండిపోవడం మేబీ సినిమాస్ రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ చూస్తూ ఉండడం దాని వల్ల స్లీప్ డిస్టర్బ్స్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయితుంది టైం వేస్ట్ ఎక్కువ అయిపోతుంది జస్ట్ మనం టైం అనేది వేస్ స్తూనే ఉంటాం డేలో ట్వీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే
స
ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో లైక్ మనం మోస్ట్లీ ట్వంటీ అవర్స్ ఫోన్ కే ఇచ్చేస్తున్నాం
ఆ ఇంకా అవర్స్ అవర్స్ స్క్రోల్ చేస్తాం వితౌట్ మనం మనం తెలికనే మన్ గంటలు గంటలు ఫోన్ చూస్తాం అనమాట
అవును మెంటల్ హెల్త్ మీద కూడా చాల ఎఫెక్ట్ పడుతుంది
ఆ ఇంకా కంపారిజన్ వల్ల ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనమాట
కంపారిజన్ ఉంటే లైఫ్ చూసి మనం ఫీల్ అవుతాం కదా
అండ్ సోషల్ మీడియా డిఫరెంట్ అని మర్చిపో మర్చిపోతాం అన్నమాట మనం
ఆ ఫేక్ న్యూసెస్ కూడా చాలా స్ప్రెడ్ అవుతుంది
ఉమ్ అవును అసలు మనం వెరిఫై చేయకుండానే షేర్ చేస్తాము అసలు దాని వల్ల చాలా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి కదా
అది డేంజరస్ కదా
అవును ఇంగ ప్రైవసీ ఇష్యూస్ కూడా ఉన్నాయి కొంతమందికి
అవును ప్రైవేస్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఏదన్నా పో ఫోటో ఇన్స్టా ఎక్కడైనా సోషల్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దామండి తే ఆ ఫోటో ఎవరన్నా చూసి సి మార్ఫింగ్ చేసి ఏ యూస్ చేసి ఏం జేస్తారు అనేసి ఒక భయం క్రియేట్ అయి పోయింది పర్సనల్ డేటా సేఫ్గా ఉండటం లేదు
అవు ఇంగాఇప్పుడు అన్నోనింగ్ ఓపన్ చేస్తే ఇట్లా బ్యాంక్ లో నుంచి ఈ మనీ విత్ డ్రా చేసి పోవడం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోవడం ఓ టిపో వస్త అవి చెప్పడం ఇట్లా పర్సనల్ డేట్ అంతా లీక్ అయితుంది
అవును ఈమధ్య ఫె యా అదే లింక్స్ ఆ ఈ మధ్య ఏం నేర్చుకున్నారంటే నార్మల్ గా ఇన్విటేషన్ ఉంటాయి కదా వెడ్డింగ్ ఇన్విటేషన్ లేకుంటే ఏదైనా బర్త్డే పార్టీ ఇన్విటేషన్ అనేది పిడిఎఫ్ ద్వారా సెండ్ చేస్త. తున్నారనమాట. ఆ పిడిఎఫ్. పని చే. చేసిన కూడా మన లైక్ ఓపెన్ అంటే తెలియని వాళ్ళు ఓ. ఓపెన్ చేస్తారు. కదా బై మిస్టేక్ దాని వల్ల కూడా మన. కీ మన ఫోన్ లో ఒకటి తెలియని యాప్ కి. అనేది డౌన్లోడ్ అయిపోతుంది. దాని ద్వారా కూడా మన బ్యాంక్ లో ఉన్న మని మొత్తం. వాళ్ళు లైక్ వాళ్ళ ఎకౌంట్ లో. కీ ట్రాన్స్ఫర్ చేసు.
మ్ అవును మేడమ్ అన్నోను లింస్ ఓ. పని చేయకూడదు కొంచెం సేఫ్ గా ఉంటే మనకి సేఫ్టీ ఉంటుంది అనమాట.
ఆ సరేలే గానీ ఇదంతా పక్కన బెట్టు నువ్వు డైలీ ఎంత. సోషల్ మీడియా యూస్ చేస్తావు ఆనెస్ట్ గా.
ఆనెస్ట్ గా చెప్పాలి అంటే త్రీ టు ఫోర్ అవర్స్ అంతే.
ఏమన్నా చెప్పు. తున్నావు త్రీ టు ఫోర్ అవర్స్ అంతేనా.
ఆహా అంటే అది కూడా చాలా ఎక్కువ. హ హు.
అంటే త్రీ టు ఫోర్ అవర్స్ అంటే చాలా తక్కువ కదా ఎక్కువ అంటున్నావు నువ్వు.
సు సూ. నీకు. తక్కువే మాకు ఎక్కువే అది.
ఆహ్ అంటే నేను కూడా ఆల్మోస్ట్ సేమేలే.
హ్మ్.
హ్మ్.
ఇంకా కంట్రోల్ చేయాలనిపిస్తుంది గానీ ఎట్లా కంట్రోల్ చేయాలో తెల్లు.
ఎస్ టైమ్ లిమిట్ పెట్టుకోవాలి మనం తెలుసా ఏదన్నా. అవును సోషల్ మీడియాలు సోషల్ మీడియా ఏదో నాయాప్ ఓపెన్ చేస్తే. తే జస్ట్ ఇన్నిట్స్. దానిపైన కేటాయించాలి అనేసి.
హు అవును కొంచెం ప్రొడక్టివ్గా యూస్ చేస్తే మంచిగా ఉంటది మనక్కూడా
మ్మ్ లైక్ అంటే మనం జస్ట్ సోషల్ మీడియా అనేది ది లర్నింగ్ కమ్యూని టీ కమ్యూనికేషన్ కోసం ఏదన్న న్యూస్ అప్డేట్ కోసం అనే దాని కోసమే యూస్ చేయాలన్నమాట
ఆ ఇంకా కొంచెం ఏ టైం పాస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు మళ్ళ అంతగా యూస్ చేయకూడదు అనమాట
మ్మ్ రియల్ లైఫ్ ఇంట్రాక్షన్స్ కూడా ఇంపార్టెంట్
హు కానీ ఫ్రెండ్స్ తో ఫేస్ టు ఫేస్ మాట్లాడే అసలు డిఫరెంట్ లెవె లో ఉంటుంది కదా అక్కడ వాళ్ళ ఎక్స్పెషన్స్ వాళ్ళు
అం అంటే ప్రతిసారి ఫేస్ టు ఫేస్ అంటే వాళ్ళకి ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ అంటే మనం పోలేం కదా సో ఇట్లా సోష వాట్సప్ మేబి ఈ ఇన్స్టా దాని ద్వారా కనెక్ట్ అవ్వాలి ప్లస్ మెమో మెమో అంటే నువ్వు చెప్పింది కరెక్టే మెమోరీస్ కూడా స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ గా ఉంటాయిలే
మ్మ్ ఇంకా సో ఫైనల్గా షోషల్ మీడియా గుడ్ అంటావా బ్యాడ్ అంటావా
అం అంటే ఎలా చెప్పగల మనం అది మనం యూస్ చేసే దాని పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట
కరెక్ట్గా యూజ యూజ్ చేస్తే అడ్వాంటేజెసే అడ్వాంటేజ్ అనమాట బట్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కరెక్ట్గా యూస్ చేస్తే ఇంకా ప్చ్ లేకుంటే ఇంకా వేస్ట్ అంటే డిసడ్వాంటేజ్ కింద ట్ గేమింగ్స్ కి అట్రాక్ట్ క్షన్ డిస్ట్రాక్షన్ డిస్టబెన్స్ అనుకో
మ్మ్ ఇంకేం మరి ఎప్పుడు మనం ఆ సోషల్ మీడియా గురించి వయా ఫోన్ యూస్ చేసి మాట్లాడుకుంటాన్నాం ఇది డిస్ట్రాక్షన్ అంటారా లేక అడ్వాంటేజంటావా
రెండూ అంట
హ సల్లే కాని ఇప్పుడు ఫోన్ సైడ్ కి పెట్టి కొంచెం వాక్కిి వెళ్ళు
సరే గుడ్ ఐడియా రియల్ లైఫ్ ఎంజాయ్ చేద్దాం కొంచెం వాక్ ఇప్పుడే తిన్నా ఇంకా ఇంకా వాక్కిి వెళ్తా
ఆ సర బాయ్
ఉ బాయ్